హలో ఆ ఏం చేస్తారు
ఏం లేదు ఇంతకు ముందే తినొచ్చిన
ఆ
పని అప్పుడు కొంచెం ఆ
ఏం కూర ఈరోజు
కాకరకాయ
కాకరకాయ పొద్దున టిఫిన్ ఆ
మీది
పప్పును పచ్చిపూడి చేసినా
ఆహా పిల్లలు పోయిరా బడికి
ఆ పోయిరు స్కూల్ కు హమ్
ఆ మేము ఈరోజు ఇడ్లీ ఇడ్లీ పెట్టింన్రని తిన్లేము పొద్దున ఇప్పుడు ఆకలి అయింది చల్ పోయి తిన్నమ అది కూడా కాకరకాయ విత్తిర్రు ఇకా ఏం పనిలేదు అప్పుడు కూ మీటింగ్
ఇప్పుడు బట్టలు ఆరేసినా మరి గాలి వత్తుంది తీయేది అందుకని వచ్చిన ఉండే
ఆహా
మల్ల వర్షం పడుతదేమో ఇయాలా ఎండనే కొడుతుంది గిడ ఫుల్లు మిగ్గోడుతుందా ఆడెండ
ఫీ ఆ
మ్
ఎండ ఎండ ఏం లేదు సల్లగా ఉంది కాని వాన రాట్లే ఆహా
ఆ ఈడ ఎండ కొడుతుంది మరి మంచిగా ఇయల
మ్
తిన్నారా మరి మధ్యానం
తిన్లే పొద్దున తిన్న ఇక తిన్లే తినాలే కొద్దిగా ఈయల పైసలు అయ్యి అందరు వసూలు చేసి ఇఅన్ని అక్కడ బ్యాంకు లో తీసుక బ్యాంక్ కులో కడతానికి టైం పట్టింది ఇప్పుడే వచ్చిన ఇంటికి
ఏది అంటే గీ ఏదొ ఉంటది కదా మీది డ్వాక్రా అని అదా
ఆ అదే మ్ నెలకి మూడు వేల రెండు వందలు కట్టాలె
ఆహ
మ్
తీసుకున్నారా మీరు ఒకసారన్న
ఆ తీసుకున్నా లక్ష రూపాయలు ఎత్తినందుకే మూడు వేల రెండు వందలు
ఆహా ఇంక మరి
మళ్ళా ఇంకా మనిషికో వంద పూతుపు పైసలు అ అని పోయినా కె ఎనభై ఐదు వేల అత్తయి మనకి
ఆహా
ఎనభై ఐదు వేలు తీసుకొని ఇక నెల నెల గట్ కట్టాలా మూడు వేల రెండు వందలు కట్టకుంటే ఇక పది మంది వత్తారు ఇంటికి
అవును మా మా అమ్మోళ్ళు కూడ్ ఇట్లనే తీసుకుంటారు కడతారు ఏమో ఏమో వాళ్ళు నెల నెలకు గట్టుకుంటారు ఊకే
ఊమ్ ఎత్తుకోడం ఇ వేస్ట్ అది అసలు
అవ్ తీసుకుంట్రర్ మా అమ్మల్లు గుడా గంతే అంటారు అయ్యో వేస్ట్ అని ఇంకా ఈడ మీ ఊర్లోనేనా బ్యాంకు హలో వినిపిస్తలేదా హలో హలో హలో నాకు ఏమి వినిపిత్తలేదక్క మీకు వినిపిస్తుందా హలో హలో ఏందో అర్థం కాలేదు మే చెప్పు ఒకసారి